హలో ఆ హలో నమస్ నమస్తే అండి బా న్నారా
హా బాగున్నానండి బాగ్
ఆ బాగున్నానండి ఏం చేస్తున్నారు
ఏం లేదండి ఇంట్లో పని ఉంటే పని చేస్తున్నా
ఆ ఆ ఏం లేదండి ఊర్క్ కెనే ఖాళీగా ఏం చేద్దామా అని ఆలోచిస్తున్నాను. ఆ సో భోజనం చేసారా మధ్యాహ్నం ఆ ఇవాళ సండే క ఏం ఇవాళ ఆదివారం కదా ఏం స్పెషల్ చేసి చారు
ఆహా స్పెషల్ ఏం లేద అండి నిన్న మేము ఇంట్లో పూజ చేసుకోనుండే సో ఇయాలా మేము తినము
ఏ పూజ చేశారండి
హోమం అంటే సుందరకాండ పారాయణం చేసుకొని ఉండే నిన్న లాస్ట్ డే అయితే హోమం చేసుకున్నాం
ఓకే సుందరకాండ పారాయణం చేశారా అంటే దేనికో సం చేసారు పారాయణము
అంటే మా మామయ కొంచెం బిజినెస్ లో ఇరకబడింటే దానికోసం
హ ఓకే పారాయణం అంటే ఆ ఇప్పుడు ఇంట్లోనే పూజ చేసారా, దానికి కావల్సిన వస్తువులు ఏమేమి ఉంటాయండి పారాయణం చేయాలంటే,
అంటే నా దేవుడు పటం పెట్టుకొని ఏడు నవగ్రహాలకి ఐగారు పెడతారు ఒక దాంట్లో, దానికి ఐగారు వచ్చి ఆ వరుసగా ఆగ్రహాల అన్ని చదివి పూజ చేస్తారు ఇ అన్న ఏమన్నా చెడా ఎనర్జీస్ అంటే నెగటివ్ ఎనర్జీస్ ఉన్నా ఏమున్నా అవన్నీ పోతాయి అనుకున్న కోరికలన్నీ తీరు ంత అని
ఓకే సో మీ మావయ్య గారు అనుకున్న కోరిక నెరవేర్చు చాలా అని సుందరకాండ పారాయణ అనేది ఇంట్లో చేసుకున్నారనమాట
అంటే మామయ్య కోసం అని కాకుండా మా కోసం కూడా
ఓకే మీకోసం కూడా అంటే మీది జాయింట్ అంటే ఉమ్మడి కుటుంబమా మీది
ఆ ఉమ్మడి కుటుంబ
ఉమ్మడి కుటుంబంలో ఎవరెవరు ఉంటారు అంటే మీ నాన్నగారికి ఎంతమంది అన్నదమ్ములు ఉంటారు మీ అమ్మగారికి అమ్మ అక్క చెల్లెల్లు ఎంతమంది
నాన్నగారీకేమో ఒక తమ్ముడు ఒక అన్న ఒక అక్క అక్క కోవిడ్ టైం లోనే చనిపోయిండే
ఓకే సార్ సరే అండి
ఆ నాన్నగారి సైడ్ నేను ఒక్కదాన్నే అమ్మాయినే మీ మిగతా వాళ్ళందరూ అన్నలు తమ్ముళ్లే
అన్నలు తమ్ములే సో ఇంటికి ఒకగాని ఒక ఆడపడుచు అన్నమాట ట్ట మీరు అంతేనా ఓకే అండి సో రాఖీ పండగకి మీకు బాగానే బెనిఫిట్ ఉంటుంది అన్నమాట అయితే ఓకే అందరు అన్నదమ్ములే కాబట్టి మీకు కట్నకానికలు బాగానే ఇస్తారు రాఖి పండక్కి మీకు కే పండగ అంత అంటే మీకు మన ఆ తెలంగాణలో జరిగే పండుగలలో మీకు ఏ పండుగ అంటే ఎక్కువగా ఇష్టము
నాకు దివాళి అంటే బాగా ఇష్టం
ఎందుకనగా దివాళీ పండగ ప్రత్యేకత ఏంటండి
వెలుగు ననేది బాగా ఇస్తుంది దివాళి అప్పుడు బాంబులు కాల్చుకోవచ్చు టపాసులు అస్ టవన్లు అంత
అంటే ఎలాంటి తపాసులు కాలుస్తా అంటారు లైక్ అంటే లక్ష్మీ బాంబు అంటారు కదా మీరు కాల్చరా ఎందుకు దివాళి పండుగ అంటే ఇష్టం అనేసి ష అన్నారు కదా
అంటే ఆ ఒకసారి కాల్స్తే పేలుండే నా చేతి అప్పటి నుంచి తమ్ముడు వాళ్ళు పేలుస్త తంటి దగ్గరుండి ఎంజాయ్ చేస్తా
ఓకే ఇయ దగ్గర ఉండే అవన్నీ చూస్తూ ఉంటా అన్నమాట
ఆ
ఓకే ఇంకా ఏంటండి వి శాలు మరి
చెప్పాలి మీది ఇవాళ ఏం కూరండి అవునా మీకు నాన్ వెజ్ లో ఏం బాగా ఇష్టం
నాకు నాన్ వెజ్ లో అన్ని ఇష్టమైనండి ఏది పెట్టినా తింటాను బోటి తలకాయ నల్ల అన్ని తింటా
వెజ్లా
వెజ్ లో అంటే నార్మల్గా ముద్దపప్పు ఆవకాయ పచ్చడి సాంబారు పటా ఆలుగడ్డ కర్రీ అంతే ఇంకా నార్మల్గా వెజిటేబుల్ రైస్ ఇవన్నీ చేస్తుూంటాం కదా సో ఇవన్నీ ఉంటాయన్నమాట ఇంకా అలా
మీరి ఇప్పుడు ఏమన్న జాబ్ చేస్తున్నారా
జాబ్ చేసి చస్తున్నాను కాలేజీ లో రేపటి నుంచి కాలేజ్ స్టార్ట్ అవుతుంది మళ్ళీ కాలేజ్కి వెళ్ళాలి
మీ కాలేజ్ లో ఉండి స్టూడెంట్ ఎలా ఉంటారు
మా స్టూడెంట్స్ అందరూ చాలా అల్లరి పిల్లలు అల్లరి బాగా చేస్తూ ఉంటారు చెప్పిన మాట వినరు సరిగా ఇంట్లో చిన్నపిల్లల కన్నా ఎక్కువ మారం చేస్తుూంటారు
అవున ఏ సబ్జెక్ట్ కి మీరు చెప్తారు
అయే కంప్యూటర్ సబ్జెక్ట్స్ ఉంటాయి కంప్యూటర్ సైన్స్ సబ్జెక్ట్స్ ఉంటాయి సో ఇగ అవి చెప్తూ ఉంటాము ఆ పిల్లలు అందరు ఆల్మోస్ట్ విన్నారు ఆ అందరూ మేడం ఇది ఇంటర్న్షిప్ చేసుకోవచ్చా లేదంటే ఇంకేదైనా జాబ్ చేసుకోవచ్చా అని అడుగుతుంటారు ఫైనల్ ఇయర్ పిల్లలందరూ ఇప్పుడు
ఒకే
హాలీడేస్ బాగా ఎంజాయ్ చేస్తున్నారు రేప్ రేప్పటి నుంచి కాలేజ్ కి రావాలి కానీ ఎండలు బాగా కొడుతున్నాయి ఈ ఎండలకి పాపం పిల్లలు ఎలా వస్తారో ఏమో టో తెలిదండి ఇగ ఇంకొక వన్ వీక్ ఇంకొక వన్ వీక్ హాలిడేస్ ఇస్తే బాగుండు అనిపిస్తుంది కానీ ఇవ్వరు కదా
ఇవరూ ఇవరూ
ఇవారు హ్మ్మ్
అంటే మీరు అన్నీ చే కిి చేప్తారా ఓన్లీ
అంటే ఫైనల్ ఇయర్స్ థర్డ్ ఇయర్ వాళ్ళకి చెప్తూ ఉంటామ అండి ఆ సబ్జెక్ట్ ని బట్టి ఇయర్ అనేది చేంజ్ అవుతూ ఉంటుంది సెకండ్ ఇయర్ కయినా వెళ్లొచ్చు లేదంటే ఎంటెక్ ఎంసిఏ బ్రాంచెస్ కూడా ఉంటాయి సో ఇలాంటి వాళ్ళకైనా వెళ్తూ ఉంటాం సబ్జెక్ట్ పరంగా అక్కడ ఎవరికి ఏ ఫ్యాకల్టీని అనుకుంటున్నారు అనేది మాకు పెద్ద వాళ్ళు హెడ్స్ అనే వాళ్ళు ఉంటారు డిపార్ట్మెంట్ కి సో వాళ్ళందరూ చెప్తూ ఉంటారు అన్నమాట అంట ఇంకా సో ఆ విధంగా మేము కాలేజ్ అనేది ఆ జరుగుతూ ఉంటుంది కాలేజ్ లో ఇవన్నీ జరుగుతూ ఉంటాయి కల్చరల్ ఈవెంట్స్ అని ఫ్రెషస్ పార్టీ పార్టీస్ అని ఫేర్వెల్ పార్టీస్ అని చేస్తూ ఉంటారు పిల్లలు ప్రతి ఒక్క పండగకి సంబంధించిన అరేంజ్మెంట్సు అనీ ఫస్టివల్ ఆ సెలబ్రేషన్ అనేవి కూడా చేస్తూ ఉంటారు
ఆ ఓకే ఓకే వింటున్న వింటున్నా ఆ వింటున్న అంటే మీరు చెప్తా ఉంటే నాడు ఒక మంచి అ ఫీల్ వస్తుండేది కాలేజ్ లైఫ్ ఇలా ఉంటుందా
ఉంటుంది చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు ఇంకా కాలేజ్ లో మేము చదువుకునే రోజుల్లో ఎన చక్క మంచి ఎక్స్కర్షన్ ప్లాన్ చేసుకునే వాళ్ళము రామప్ప అని లక్నవర్ అని ఇలాంటి చిన్న చిన్న ప్లేస్లు వాటర్ ఫాల్స్ అని ఆ ఇలాంటి ప్లేసెస్ కి వెళ్ళే వాళ్ళం అన్నమాట ఫ్రెండ్స్ అందరం కలిసి బాగా ఎంజాయ్ చేసే వాళ్ళం ఇప్పుడు మేము చెప్పే పిల్లలు కూడా అలాంటి అని ఆ చిన్న చిన్నగా ఒక బ్యాచ్ అని ఉంటుంది బ్యాచ్లు మెయింటైన్ చేస్తూ ఉంటారు మా పిల్లలు కూడా సో వాళ్ళందరూ ఒక్కొక్కరు అను ని ఒక్కొక్కరు ఆ స్వర్ణగిరి టెంపుల్ అని ఆ లేదంటే విజయవాడ కి గాని అని ఇలా వెళ్ళి వస్తూ ఉంటారు పిల్లలందరూ ఆ స్టేటస్ పెడుతూ ఉంటారు ప్రసాదాలు తీసుకొస్తుంటారు తోంటారు ఆ చాలా ఫ్రెండ్లీగా మాట్లాడుతూ ఉంటారు మాతో చాలా బాగుంటారు పిల్లలు ఏది కావాలన్నా అడుగుతారు, ఇంకా మిడ్ ఎగ్జామ్స్ వస్తున్నాయంటే మిడ్ పేపర్ పంపించండి మేడం. మనేసి అని అంటూ ఉంటారు క్వశ్చన్స్ పంపించండి మేడం, బిట్ పేపర్ పంపించండి మేడం అంటూ ఉంటారు.
పంపిస్తారా మరి
అంటే పంపిస్తూ ఉంటాము కొన్ని కొన్ని ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఏవైతే ఇస్తామో అవే ఇచ్చాము, క్వశ్చన్ పేపర్ లో అవే వస్తాయని చెప్పే వాల్లం మేము సో ఆటోమేటిక్ గా వాళ్ళు చదువు కున్నై వాళ్ళు రాసి వచ్చేస్తూ ఉంటారు అనమాట సో ఆ విధంగా ఎగ్సామ్స్ త్ అనేది రాస్తూ ఉంటారు పిల్లలు హుమ్ ఇంక ఇంకా మీ ఏం చదు కుంటున్నారు
కాలేజ్ స్టూడెంట్ అన్
కాలేజీ స్టూడెంట్ ఆ ఓకే ఏ కాలేజ్ లో
వాగ్దేవ్ ఇంజినీరింగ్
ఆ ఓకే వాళ్ళు దేవి ఇంజనీ ఎక్కడండి అది కాలేజ్
బొలికొంటా
ఓకే బెల్లిగా ఓకే ఖమ్మం వెళ్ళారు ఓకే అండి ఆ అే మీ కాలేజ్ లో ఎలా ఉంటారు ఫ్యాకల్టీ అందరూ
ఓకే చా కాలా వరకి అంటే బయట కాలేజస్
మీకు బాగా ఇష్టమైన టీచర్ అనేది వాళ్ళుంటారు కదా సో ఏ ఏ టీచర్ అంటే ఎక్కువగా ఇష్టం మీకు మీ కాలేజీ లో
అంటే మాకు ఫస్ట్ ఇయర్ లైఫ్ అయితేనేమో సురేంద్ర సార్ అని ఒక మ్యాథ్స్ సార్ ఉంటారు అదను తిర్ సార్ బాగా తిడతాడు మమ్మల్ని కాకపోతే అయం తిట్టేది కూడా మా మంచి కోసమే చదవాలి మీరు నిజం చెప్ అంటే ఆయన ద్వారానే మేము ఎం వన్ ఎం టూ పాస్ అయినాం ఆయన అందరు లెక్క లైక్ థర్టిఫైవ్ కాకుండా ప్రాబ్లం ని అర్థం చేసుకునేటట్టు చాలా వివరంగా ఓపికతో చెప్తాడు
ఓకే
మళ్ళ మాకు ఆ ఇటు షిఫ్ట్ అయినా కా ఇద్దరు మ్యామ్స్ ఉండే ఒకలేమో సి ఎస్ ఎం ప్యాకంటి ఆ సి ఎస్ ఎం ఫ్యాకల్టీ ఒక లు, సి హెచ్ డి ఫ్యాకల్టి ఒకరు స్వాతి మేడం అనే ఒక మ్యామునూ న వ్య మ్యామ్ అని ఇద్దరు ఉంటారు
ఓకే
అయితే వాళ్ళు ఇద్దరు లైక్ ప్చ్ అందరినీ వాళ్ళు న్యూట్రల్ గా ట్రీట్ చేస్తరు. చాలా అంటే ఒకళు ఎక్కువ ఒకళు త క్కువ అనేది వాళ్ళ కాడ ఆ డిఫరెన్స్ అనేది మాకు ఎప్పుడు కనపడ్లేదు. దాదాపు ఫ్యాక ల్టి అందరూ ప్చ్ నచ్చిన స్టూడెంట్స్ కొంచెం వాళ్ళ దగ్గరకి పోయి కన్సన్ తీసుకోవడం, కొంచెం బాగా కేర్ చూపియడం ఉంటది. కాని నాకు వీళ్ళిద్దరు మేడ మ్స్ కాడైతే ఆ డిఫరెన్స్ కనపడ అందరు సమానమే అందరి క కకపోతే అందరితో పోల్చు ఇక్కడే మాకు ఒక పాయిం ఎక్కువ ఉంటంది.
ఓకే అండి ఓకే అండి. సరేనండి ఉంటానండి. థ్యాంక్ యూ అండి చాల బాగా మాట్లాడారు. ధన్యవాదాలు మళ్ళీ కాల్ చేస్తామండి, ఉంటామండి, ఓకే అండి బాయ్ అండి.